హలో.
ఆ కాల్ లిఫ్ట్ జేయడానికి, ఇంత టైం ఏందే.
ఈ లిఫ్ట్ జేసినకదా.
అవును కాని అలోళ ఏంది ఆ సౌండ్ లో ఏమి ఇనబడతలేదు
నీకు ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్
నీ వాయిస్ ఇనబడతంది గాని నీ పక్కన బాగా సౌండ్ వినబడతాంది
ఇనపడకూడదా
వినబడతలేదు
హలో
ఆ వినబడుతుంది హలో వినబడతాందే
ఆ వినబడతాంది నాగూడ ఏం కర్రి ఓ అక్క రికార్డ్ అవుతది గానే మన వాయిసు
రికార్డ్ అయితది మరి మనం మాట్లాడుకోవాల్సిందే కదా అడ డైలీ ఏమేం మాట్లాడుకుంటామో అవి మాట్లాడుకోవాల్సి ఎంత మాట్లాడుకోవాలి ఆ లొల్లిలో నుండి పక్కకు రారాదే
ఈ లొల్లి ఇట్టనే ఉంటది నేను బయటకి వచ్చినా ఇట్నే ఉంటది ఆగు బయటకి వస్తాన తిన్నా వా అక్కా ఆ ఏ కది ఏం చేస్తున్నావ్ మరి
ఏం లేదు నువ్వేం చేస్తున్నావ్
ఏం లేదు ఇగో నోట్స్ రాసుకుందమని బయటికి వెళ్తానా
ఆ బయటికి రా ఫస్ట్ ను ప్రశాంతంగా మాట్లాడు
కదిరీ బాపమ్మని తీసుకొచ్చిరుగా అక్క
ఆ
మ్ నన్ మళ్ల్ తీస్కబోదురావే అన్నది ఆ బాబమ్మకు హెల్త్ బా అంటే ఆరోగ్యం బాగాలేదు కదా
ఆ
అయితే మళ్ళా తీసుకుొని పోవడానికి నన్ను తీసుకుని రమ్మనది
ఆ నువ్వెమన్నవ్
సరే అన్
రిపోర్ట్ పెట్టినవా మ్ ఏవో గొడవైందని అంటాండ అమ్మ కాదు ఏమో గొడవయిందని అంటాది ఒకటె ఏ అంటాంది సింధు బాగా కూడా పెట్టుకున్నారు అని అంటాంది
ఆ అట్నే అంటది
నువ్వేమో గొడవ పెట్టుకున్నావ్ అంట మరి ఒకటే లొట్టలో రోట్ బాగా గొడవ పెట్టుకున్నాది బాగా ఏడుస్తాంది అని అన్నది
మ్ అదేం లేదు
సేన
మామయ్య జోగ్గానే అన్నాడంట నేనే సీరియస్ గా తీసుకున్నా అట
ఆ ఏమన్నాడు మామయ్య అసలు
అత్తమ్మేమో ఉగాదికి రా రా అంటా నేను రాను రాను అన్నా
ఉమ్
నేను రాను రాను అనడం మామయ్యకు నచ్చలేదు.
ఊకే పోతుర మరి
నేను రాను నగ్గుదరాదు నిన్న నాకు కుదరదు అంటే ఇగ
కాదే అత్తమ్మ ల్యాప్టాప్ గురించే అన్నది అట
లాప్టాప్ గురించి ఏం అనలేదే అమ్మో అట్లా అంటుంది అలా అనలేదు నేను ఏమంటన్నా ఇ అదే అన్నారు అయితే నేను రాను నాకు కుదరదు అంటే మామయ్య అన్నాడు కదా నీ అవసరాలకుయితే వస్తుది కాని మా అవసరాల కోసం రావా నువు అంటే ఇగ అప్పుడు నుంచి సీరియస్ అయింది
ఏమని అసలు ఏమన్నారు చెప్పట్లేవు మావయ్య అన్నది కరెక్టే అత్తమ్మరా అంటుంది ఇన పడతాందే
ఉన్నారే ఉగాదికి రారా అంటే నేను రారాన్న అదే గొడవ
దాన్ని గొడవంట రానే ఏవళన్నా
రేప నుంచి పిళ్తే నేను రాను నాకు పర్మిషన్ ఇవ్వరు అంటారు మామేకు నచ్చలే
అయితే ఏమన్నాడు మామయ్య మరి
మామయ్య అన్నాడు కదా ఇగ నీ అవసర నీ అవసరానికి అయితే పర్మిషన్ ఇస్తారు ల్యాప్టాప్ తీసుకోవడానికి ఎగ్జామ్ రాయడానికి అని అంటే నేను అన్న నా అవసరం కోసమయితే నా పర్మిషన్ ఇస్తారు మరి పక్కనల అవసరం కోసం నాకు ఇవ్వరు మరి అని నేను
హా
అట్లనే బాపమ్మని కూడా తీసుకోపోవాలంట ఇగ మళ్ళీ ఫోన్ ఇచ్చేసిండు అత్తమ్మకి నేను గట్టిగా మాట్లాడిన ఓ అక్క నీ దగ్గర చిన్న సౌండ్ అయినా నీ మాట కంటే అవే స ఎక్కువ వినబడుతున్నాయి తెలుసా
సేమ్ నీ దగ్గర కూడా అంతే నేను బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడతానా
నేను బ్లూటూత్ పెట్టుకునే మాట్లాడతానా
అందుకే అట్ల వినపడుతాంది
సరే అని మా అత్తమ్మ అని అన్న మీ మామయ్యని తిట్టినా నాకు ఫోన్ చేసి ట్టావు కదా నువ్వు అంటే కాదే నువ్వు వత్త అంటే అయిపోగానే మళ్ళీ మామయ్యని గట్ల ఎందుకు అన్నావే అంటే సారీ అత్తమ్మ ఇంకోసారి అననులే అనే
అమ్మతోటే పోనీ నేను వాళ్ళింటికి పోనే పోను నేను వాళ్ళ ఇంటికి పోనే పోను అన్నావంటగా
అన్లే అలా నే అలా అనలేదే ఇప్పుడు ఆ రాను అన్నా కదా ఇప్పుడు ఊకే పోతే ఎట్ల అమ్మా నా ఊకే తిరగడానికి అవుతదా అని అన్నా
నువువ్వు ల్యాప్టాప్ కొనియ్యలేదు నేను వాళ్ళ దగ్గర పోయి లాప్టాప్ అడిగినందుకే వాళ్ళు నన్ను అట్లా అన్నారు రు
నువ్వీ అలా కాదు ఇప్పుడు నేను ఊకే వాళ్ళ అడిగినాన నా తర్వాత ఇప్పుడు లొల్లి పెట్టు కు ఇప్పుడు నేన్ గట్టిగా మాట్లాడినా కదా
హ్మ్
ఓ అక్క నీ దాంట్లో చిన్న సౌండ్ అయినా గట్టిగినిపిస్తుంది నాకు చెవులు నో
సేమ్ సేమ్ ఇప్పుడు నీ దగ్గర కూడా వస్ సౌండత్తన చెవులు పోయినాయి
అదే గేమ్ చినిద్దాల్ వామ్ అంత గట్టిగా వినబడుతాంది ఎందా అనుకున్న నేన్ అయితే ఇంగ సరేలే అత్తమ్మతో మాట్లాడితే మంచిగానే మాట్లాడింది ఇగ నువ్వు గట్టిగా మాట్లాడకు మెల్లగా మాట్లాడటం నేర్చుకో అన్నదంట అమ్మ ఇగ
హుమ్ అంటే మరి బాపమ్మను వాళ్ళు అమ్మతోటి మాట్లాడలేక ఇప్పుడు ఎట్లా మనమే చూడాల కదా బాపమ్మను నువ్ మనమే కదా చూసేది చేసేది అందుకే నీజ్ నిన్నంటే నువ్వుబోయి తీసుకొచ్చి నువ్ బోయి తీసుకవచ్చి అమ్మకాడ పెడతావ్ అని అన్నా అట్ల టైట్ కొట్టి ఇంకొట్టి అర్థమైందా మీకు బబ్బి బర్డే అట గదా ఇవాళ్ల
ఓకే
ఆ
ఇ నాది స్టార్ట్ చేయాలి ఇప్పుడు నాకు ఎన్భై రూపాయలు వత్తాయనే నీవల్ల
వత్తాయి నీకు ఎన్బైవస్తాయి నాకు వంద వత్తాయి నువ్వు కాల్ కంప్లీట్ చేసినాంక మళ్ళ నువ్వు నాకు జేత్తే నీ నీకు వంద వత్తాయి నాకు ఎనభై వత్తాయి అని ఆయన అన్నడు ఓచ్చదాక తెల్వదు
వత్తాయి అక్క డబ్బులు వత్తాయి న నా ఏంటి టీ దానితోటి ల్యాప్టాప్ కి బ్యాగ్కొనాలి
భ్యాప్టాప్ కి బ్యాగ్ ఆయన ఇయ్యలేదా
ఆయన కొనుక్కోలేదు మళ్ళ ఏమన్నాయితే నాకు కోడతాడని భయం
ఆహా ల్యాప్టాప్ కి బ్యాగునే పెట్టి ల్యాప్టాప్ ఇస్తారు కొత్త ల్యాప్టాప్ కొంటే ఎన్నయినా
ఆయన అలా తీసుకోలేందోని నాకు ఏం అర్ధంగాట్లే అడిగితే నన్నే తిట్టేటట్టున్నాడు కొంచం అయితే
ఎందుకో
లాక్మి రెండు సార్లు అడిగిన నేను రెండు సార్లు అడిగిన ఏమని ల్యాప్టాప్ కి బ్యాగ్ ఇస్తారు ఏది ఏది అని రెండు సార్లు అడిగితే నాకు ఇవ్వలేదు నేను తీసుకోలేదు నాకు వద్దన్న అన్నాడు మళ్ళీ అడిగితే తిడుతడేమో అని ఇగ అడగలేదు
బ్యాగ్ ఆయన డ్యూటికి వేసుకోపోతాడ్ నేమో మరి
ఏంఎసుకపోతాడు ఒక సంచి పట్టుకొని పోతాడు పోయేటప్పుడు అంటే అ అంకుల్స్ లాగా ఒక సంచి కట్టుకొని పోతాడు తీసుకు కెళ్ళాడు అది క్యారేజ్ బ్యాగ్ ఆ డిక్లో పెట్టుకొని పోతాడు ఇగ
ఆహా అదే గొడవననే ఎంత పెద్ద గొడవైందో అత్తమ్మాతో మాట్లాడత మరి అమ్మ చెప్పేది అట్టనే ఉంది
అమ్మ అట్నే చెప్తది
హ్మ్
ఇగ మాట్లాడింది సరేలే ఇగ తర్వాత తీసుకొస్తలే అని చెప్పినా ఈరోజు
హ నీతోటి మాట్లాడితే క్లారిటీ తెలుత్తదనీ ఆగిన నీను అ
ఈ రోజు తీసుకెళ్తలే అత్తమ్మ నీను తీసుకొచ్చి తీసుకోపోతాం మే ఫస్ట్ వీక్ వత్తా అపుడు
ఉ బాపమ్మయిన మన ఇంటికాడ ఉండదగా అమ్మ అమ్మ దగ్గర అసలే ఉండదు
వాళ్ళంటికి కాదు తీసుకురావాలంటే అక్కడ నుంచి ఇక్కడికి అంతే
ఆమె ఎక్కడ ఉంటదే తీసుకొస్తే అవినీ ఎవర్ చూసకుంటూరు షుగర్ ఫుల్ ఎక్కువయిందట రోజు రెండు సూదులు వేపించుకుంటాందట నాలుగు వందలు ఉందట షుగరు ఇప్పుడు అత్తమ్మే పెట్టుకున్నదట మూడు నాలుగు వేలు దాకా